హ
హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బాగానేవున్నాండి భోజనం చేశారా
ఆ చేసానండి మీరు
ఆ చేసామండి
ఏం తిన్నారండి
ఆహ్ నేను చేయలేదండి ఇంకా
చేయలేదా
ఆహా
ఎందుకండి ఆ చేసానండి ఎందుకని ఇప్పుటి దాకా ఏం తినలేదు
ఆట లేదు అందుకే
అవు హ్మ్ హు ఏం చేసారేంటి ఇవాళ్ళ స్పెషల్గా
సాంబార్
సాంబార్ అ సాంబారేనే చికెన్ ఫ్రై ఆహ్ హ్మ్ హు తినకుండా ఏంటి మరి ఇప్పుటి దాకా తినొచ్చు కదా
ఆ తింటానండి ఏం చేస్తున్నారు మీరు మీ అమ్మగారు ఏం వండారు
మా అమ్మా పప్పుచారు లాంటిది చేసింది మళ్ళీ మటన్ ఫ్రై చేసిందండి.
హా మటన్ కర్రీనా మటన్. ఫ్రైనా
ఫ్రై అండి మటన్ ఫ్రై.
హ్మ్ హు అవునా ఇకేం చేస్తున్నారా తిన్నార్ అన్నమందరు ఎవరైనా చుట్టాలు వచ్చారా ఏంది
ఆహ్ మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు మా తమ్ముడు వచ్చాడు
ఆహ్
ఉం
మీ పెద్దనాన్న మీ ఇంటికాడే ఉం టార
ఆహా ఆయన వేరే ఊర్లో ఉంటారు ఆయన మ్యారేజ్ ఉంది కదా దాని గురించి వచ్చారు పెళ్ళైన తర్వాత వెళ్తారు పెళ్లి చూసుకొని.
ఎవరిది మ్యారేజు
మా చె తల్దీ రేపు ఫంక్షన్ ఉంది ఊర్లో. మ్యారేజ్ ఉంటే ఆడికి ఎళ్ళాలి
ఉ ఆ
ఉమ్ మమ్మల్ని పిలిచారు. ఆహ్ మమ్మల్ని పిలిచారు మేము వెళ్ళాలి కాకపోతే వేరే పనులు ఉండడం వల్ల వెళ్ళాలేట్లేదు మా నాన్న వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు మా నాన్న మా పెద్ద నాన్న ఇద్దరే వెళ్ళొచ్చు వెళ్తే
హా అవునా
హుం మా తమ్ముడుయితే చదువయిపోయింది కదా
హూ
వర్క్ కోసం వెళ్తున్నాడు అక్కడ మామూలు చిన్న దాంట్లో చేసుకుంటున్నాడు ప్రస్తుతం
హా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎలా ఉం ది మీ అబ్బాయికి ఫోన్ చేసారా ఏమైనా
ఆ చిన్నబ్బాయి అయితే కొనుకుంటున్నాడంట పెద్దవాడికిేమో లైట్గా అన్నం తినట్లేదండి కూర తినడు కానీ అన్నం తినలే అన్నమేస్తే కూర తినేసి జలుబా జలుబు అయితే అలాంటిది ఏమి లేదు గాని వేడిగా ఉంటుంది ఒళ్ళు ప్రాబ్లం ఏంది అర్థం కావట్లేదు తిగా వేడిగా ఉంటుంది జలుబు అంటే రెన్న మొన్న ఏమో లైట్ గా ఇ స్ క్రీమ్స్ లాంటివి తిన్నాడు రెండు మూడు
హూమ్
ముక్కులో నుంచి లైట్ గా వస్తుంది
హుమ్
నీలు లాగా వ స్తుంది ప్లస్ ఒళ్ళు కొంచెం వేడి వేడిగా ఉంటుంది రాత్రేమో ఒకేసారి ఉలిక్కి పడి లేచాడు నిద్రలో భయపడ్డాడ అనుకు
ఇక్కడ నా భయపడ్డాడు
ఉమ్ ఎక్కడైనా చూసి చె
వెళ్లి
అద ఆ పని చేస్తే తగ్కుతుందేమో చూద్దాం రేపు ఆ ప్రయత్నం కూడా చేస్తే
జాగ్రత్ బాబ్బా
ఆ సరే అండి ఇంకేంటండి
ఏముంది చెప్పాలండి మీరే ఏం చేయట్లేదండి
అమ్మ వాళ్ళంతా తిన్నారా
ఆ తిన్నారు
నాన్నగారు ఏం చేస్తున్నారండి
ఇప్పుడే బర్ర్లుకాడా పని చేేసి అన్నం ఇప్పుడే తిన్నారు నిద్రపోయి వచ్చి బర్లు క్కడ పని చేసి అన్నం తీన్ తిని మంచె మీద ఇప్పుడే అట్టపెట్టు
ఉమ్ వ్యవసాయం చేస్తారా మీరంతా
ఆ వ వ్యవసాయం చేస్తారు
ఇంకేంటండి సంగతులు
ఇప్పుడేం పను లేవుగా ఆ మా చెల్లి బాగానే ఉందండి అక్కడ లేదండి మా చెల్లి ఊరెల్లింది ట్రైనింగ్కిి ఉమ్ ఐఫోన్ది ఒక ముక్క పెడితే ఐఫోన్ వస్తుందంట మిషిన్ లో ఆ ట్రైనింగ్ కెళ్ళింది ఇందాకలే చేసింది ఇక్కడ ఏం సరిగ్గా ఉండట్లేదంట బాగోట్లేదంట అన్నాం అని చెప్పింది క్యాంటీన్ లో బాగుంది హాస్టల్లో బంగ్ బాగుండట్లా అని చెప్తుంది
హూ
గుట్ట గుట్ట ఒక నెల ఉండి వచ్చేస్తాను అంటుంది
ఉమ్ ఓన్లీ లేడీసేనా అండి వర్క్ అక్కడ
అ అవును ఓన్లీ లేడీసే
హ్మ్
ఉంటే ఉన్నిద్దట్ట అక్కడ వచ్చిన తర్వాత వెళ్తే వెళ్ళద్దంట లేకపోతే లేదంట
ఆ ఇదిన్న ఇంకోటి ఏడి రేపు అదే మ్యారేజ్ ఉంది ఉంది కదా దానికి బట్టలు కొనుక్కోడానికి వెళ్ళాలి చిన్నపిల్లలకి ఏ బట్టలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కొంచెం చెప్తారా ఇవాళ్ళ ఎలా అయినా తీసుకోవాలి
హ్మ్ హు పెళ్ళికి సూట్ లాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు
సూట్ టైపా సూట్ టైపులు అయితే ఉన్నాయండి రెండు మూడు జతలు
ఇంకెందుకు అండి కొనడం ఆ నార్మల్ కూడా ఇచ్చి ఎండకానికి నార్మలే బెస్ట్ సూట్ కన్నా
అదే మెత్తని అయి బట్టలె అయితే వెయిట్లెస్ యి బాగుంటాయి అని అనుకుంటున్నానె హ్మ్
ఎప్పుడు వెళ్తున్నారు మరి షాప్ కి
సాయంత్రం వెళ్ళాలి మీరేమన్నా ఖాళీగా ఉంటారా వెళ్ళోద్దాము సరదగా
ఇంకేంటి విషయాలు
చెప్పండి మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి
మా ఊర్లో ఎండలు బాగానే ఉన్నాయండి మీ ఊర్లో ఎలా మీ ఊర్లో ఎలా ఉన్నాయి
విపరీతంగా ఎండబడుతుందండి వర్షం ఒక్కోసారి వాతావరణం చెప్పలేము సాయంత్రం పూటేమె చల్లగా వస్తుంది వర్షం పడుతున్నట్టుగా ఉంది ఉదయం పోట ఏమో ఎండలు భగభగ లాడు
హ్మ్
హ్మ్
ఏ ఏ ఏ ఊర్లోకి వెళ్ళారండి మీరు
నేను ఏ ఊరిలో వెళ్ళలేదండి
హ్మ్
హ్మ్ ఇంకా ఏంటండి ఏమైనా స్పెషల్ ఏమై చేసారా ఈ వాళ్ళు ఇంతో
ఇంకేం చేయలేదండి రాత్రి మ్యాచ్ చూసారండి బాగుందా
ఆ ఎందుకులేండి ఇప్పుడు ఏం చెప్తాను దాని గురించి ఇందాకేదో వండుతానని చెప్ప తిన్నారు ఏం వండారు
ఏముంది సా ఆ చ చక్కలు చక్రాలు వండాం
చెక్కలు ఉండరాా చెక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి చెక్కలు దేంతో తయారు చేస్తారు అసలు
బియ్యం పిండి తయారు చేస్తారండి చెక్కలు
బియ్యం పిండి ఒకటేస్తే సరిపోయిద్దా
బియ్య పిండితో కొంచెం తీసుకని వేడి వచ్చిన నీళ్ళతో కొంచెం నెయ్యి మొత్తం కలిపి సాల్ట్ ఏసి కలిపి జీలకర్ర కరివెపాకు బెల్లం అ అల్ అల్లం అల్లం
అల్లం ఆహా
కొంచం ఉల్లి పాయలు పచ్చిమిరప మె మొత్తం మిక్సీకి వేస్తారూ ఆ
చెక్కలు ఒకే షేప్ లో చేసుకుంటార సపరేట్
ఆ ఒకే షేప్ లో చేసుకుంటామండి ఇర్లుఉండెల్లా బాగా చేసుకోనీ ఒకటి దానిది మిషిన్ ఉండింది అది నొ కె నక్కితే గుండ్రప్పు లాగా వచ్చింద్ది చెక్కలాగా
చక్క ఎందుకు గుండ్రపుగానే చేసుకోవాలి మామూలుగా ఫ్లాట్ గా చేసుకో చ్చు గదా
ఏమో కుర ఎప్పు నుంచో వస్తుంది
అందుకని మీరు
అలానే చేస్తున్నారు ఆ అవును
చక్రాలు కూడా చేసారా చక్రాలు కూడా పిండి వాడతారు
బియ్య పిండి శనగపిిండి వాడతారు దాంట్లో వాము వేస్తారు
బియ్యపిండి శనగ పిండి ఇంకా అండి ఇంకేం వాడతారు
ఇంకే దాంట్లో జీలకర్ర ఎయ్యారండి ఇంకేం ఏయారు దాని ఇంకా
ఆహ అట్లా వేసి పిండి గట్టిగా ఉండాలండి లేపోతే పల్చగా మెత్తగా కా
ఆ అ
పిండి గట్టిగా ఉండాలా లేకపోతే మేత్
అంత గట్టిగా ఉండకూడదు అంత ఎక్కువ ఇదిగా ఉండకూడదు లూజ్గా ఉండాలి ఆ అది ఒక గిన్నె ఆ గిద్దలో పోసి ఇంకా వేడైన తర్వా
మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ లోకి వస్
ఆ వేసుకోవాలి చక్రాలాగా బెల్లం తీసుకురా ఇంకేం చేస్తున్నారు
మీ ఊర్లే బెస్ట్ అండి మంచి మంచిగా తయార్ చేస్తారు మా ఊర్లో అసలు తయారు చేసే వాళ్ళే ఉండరు అలాంటివి అన్ని కొనుకోటమే
కోనుక్కోకూడదండి ఇంట్లోనే చేసుకోవాలి చేసుకుంటేనే మంచిది బయటవి అంత ఇకా బాగోవు
యాడ చేసేవాళ్ళు ఉండాలి కదండి ప్రతి ఒక్కరు ఏది అడిగినా కాని మాకు తెలిదు ఎలా చేస్ ఆ చెప్తానండి సరే ఇంటికాడే చేపిచ్చ్ ఓకే చేస్తాను ఎలా ఉన్నాడు మీ అబ్బాయి చిన్నాడు వచ్చలేండి చిన్నబాయి ఏం చేస్త
హు హు పనుకున్నడండి అన్నమ్ తని ఆడుకొని కొని పనుకున్నాడు
హు హుహు ఏం చేశారు అబ్బాయికి ఏం వంట చేసారివల్ల ఏమన్న తినిపిస్తారా పిల్ల వాళ్ళకి సపరేట్ గాఏమన్నా
ఆ ఏందండి ఇప్పుడు మేం వండుకునేది తి వండుకునేవి తిన్నాడు మాముూలుగా అయితే మా ఇంటికాడ అయితే బెండకాయ దొండకాయ కొంచెం జీలకర్ర పసుపు వేసి వండాలి అంటే అంత ముందు వచ్చినప్ ఇప్పుడు కూడా మా అమ్మోళ్లు ఇంటికాడ వండాను కానీ ఇప్పుడు మా అమ్మ బాగోలేదు కదా
హు రకరకాలుగా చేసి పెడితే పిలల్లకూ బాగా తింటారు వెజిటేబుల్స్
అంటే చికెన్ వండుతున్నాం కదా అదే కొంచెం కలిపి పెడుతున్నాం
మ్
మ రష్ పోదమల
పిల్లలు చిన్నప్పటి నుంచి తింటేనే చాలా బాగా బలంగా తయారవుతారు దృడంగా పెద్ద అయిన తర్వాత కదా అండి
ఆ ఇంకేంటండి విషయాలు
ఏముంటాయి లేండి ఏం లేవండి ప్రస్తుతం ఏముంది ఖాళీగానే ఉన్నాం
సరే అండి ఇంక
మ్ సరే అండి తినండి అన్నము ఇప్పుడుదాకా తినకుండా ఉన్నారు కదా తినేయండి తొందరగా
ఆ సరే అండి
సరే అండి అయితే ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలు